హలో
ఉమ్
ఏం బ్రో నీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉందా ఏంది
నా దగ్గర ఎందుకుందన్నా నేను మంచిగానే మాట్లాడుతున్నా కదా
సరిగ్గా వినిపడతలేదు అప్పటి నుంచి
మ్మ్
మ్మ్ ఇక్కడ ఉన్నావు మరి బయటనే ఉన్ టావు నువ్ రోడ్ మీద అత్త తిరగకూడదు తమ్ముడు
రోడ్ మీద కాదన్న
మ్మ్
అదే ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్నా
అవునా
మ్మ్
అదే అదే నీ ఎవ్వరో పెట్టారు అప్పుడు సురేష్ అన్న లింగ అది ఏదేదో పెట్టారు బ్రో లింగాపూర్ మండలట
నీకొక మ్యాటర్ పెట్టినా చూడు
అవునా ఇది నేను ఇప్పుడు ఈ వీడియోనే పెడతా
ఏం వీడియో
ఊ ఇది చాలా మంచి రోజు అయింది కదా పాప
ఊ ఈరోజు రామ్నవమి కదా అన్న రోజు రేపు
అవును నువ్వు పెట్టయితే ముందు నేను అంతగానం పెట్టాను నేను నువ్వు బాగెం పెడ్తావ్ తిన్నావా మరి
తినేషిన అన్న
అవున
ఏం చేస్తున్నావ్
ఆ ఏం లేదు ఇగో ఇక్కడ వచ్చిన నేను కూడా మాట్లాడుతున్నాను నీతోటె
ఏమో అంటున్నావు అప్పుడు
ఊ
ఏమో అన్నవు మామి ఏమో అడుగుతుంది అని
ఆ ఏం ఏం ఆడిడుతుంది
ఏమో ఇట్లా ఆర్విద్ ఏమన్నాడా అని
ఏ అదే అది ఏమైనా అన్న అరవింద్ ఏమంటుడు ఇల్లు మంచిగుంద అది
నాకేందన్నా నన్నే అడుగుతారా అ లేిని
అందరినే ఇప్పుడు ఒపీనియన్ అబ ఎట్లా అంటున్నాడు అందరు అని అంతే అంటే చిన్నగుంది ఇల్లు అన్న అది అందరు అంటున్నారుారంటే ఆయన కూడా కొద్దిగా చిన్నగుంది అన్న అంటుండ అని చెప్పిన వేదిే వేరేది ఏం చెయ వేరేది ఏం చెప్పలే అన్న వేరేది ఏం చెప్తామా
అంతే కదమ్మా
హ మంచిగా ఉండాలి పలు
మనం ఏం చెప్పినా వాళ్ళు వినే పొజిషన్ లోరు
పోని మనక ఎందుకు వాళ్ళే చేసుకుంటారు అళ్ళ అంత కదా రేపు రేపు ఇప్పటి రోజు నీ మనకు నీకైతే చెప్పడానుకుంది కదా
నాకైతే చెప్పడానికి ఉంది ఇగా
హంచిే
అయినా మనక ఏందంటే అన్న ఇప్పుడు ఇబ్బంది అవద్దు తర్వాతచ్చ అంతా పోయిన తర్వాత ఇబ్బంది ఆయాకంటే
హ
ముందే ఇట్లా మనం ఇది చేసుకుంటే
హ
ముందే ఇది వద్దు అనే వేసుకుంటే బాగుంటుండే అని నా ఉద్దేశం అలు మొత్తం
ఉండే గాని అది ఇప్పుడు ఏం చేద్దాం
ఏం చేయలేమి గ మనం
హ
అలుఊ ఏం చేస్తాం అన్నా ఇక మొత్తం మనం వాళ్ళ గురించి మాట్లాడేదిే
ఏం కాదు జరిగిందిదా జరిగింది
ఆ
హ మన మేం చేస్తాం ఇప్పుడు చేసే వాళ్ళు అందరూ వేరే వాళ్ళు
ఆ
అంతే కదా
హ ఇదే ఇదే ఫోటోస్ బెడుతుర్రా అన్న
ఏది ఇప్పుడు పాపదా
హ
ఇదే ఫోటో
ఏ మొత్తం ఇది పెట్టరీ ఏం గాదుగా
ఏ ఏం లేదు ఏం కాదు
నేను అన్న వాళ్ళేది పేట్టా నీగ యిదే పెట్టేస్త
పెట్టేయ్ మస్తుంది
హ్మ్మ్
ఫీలావాకు
కాదన్న నన్ను ఎటు వాళ్ళ ఇప్పుడు ఆ రది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంది కదా ఆమెకి ఏమైపోయిందంటే వాళ్ళ ఇంట్లో ఇతందేం నడవది అన్నట్టు చేసి పడేసిరు
కానీ వాళ్ళు చెప్పారు కదా వాళ్ళకి మంచిగా మేము చాలా బతిమాలినప్పుడ విన్నాడు లే ఒకటి ఎకుతుంది అని చెప్ప
ఎవరు చెప్పిందరన్న అట్లా ఎవరు చెప్పిరు ఎవరి కి చెప్పిండ్రు
ఆయన వాళ్ళ డాడీని చెప్పిండు కదా మమ
చెప్పలే
ఏ నా ముందే చెప్పిండు
పలే అన్న ను నువు కూడా నన్ను ఇది చేయడానికే చూస్తావు అన్నా నువ్వు ఫ్యాక్ట్ మాట్లాడవు
పిల్లలు అది నేను కూడా చెప్పిన ఇట్లా చెప్పండి అని చెప్పినా ఏ నేను అది చెప్పకుండా ఎట్లా చెప్తా అని కూడా చెప్పి్
లేదు అక్కడ ఏం గాలే నువ్వు అనుకున్నట్ే ఏం గాలే
ఫస్టే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చెప్పిండు
బ్లేమ్ చేసినప్పుడేమో మమ్మ మమ్మల్ని బ్లేమ్ చేసిరు మా కొడుకు మా అల్లుడు ఒప్పుకోవట్లేదని బ్లేమ్ చేసిరు తర్వాత ఏం చెప్పలే వీళ్ళు సైలెంట్ గా పోయ్ర జే తీసుకున్నారు వచ్చేసీన్లు అక్కడ అంటే ఆడ ఏం గాలే
ఉ ఏమో అబ్బరే పక్క చె
నువ్వు నన్ను సంజాయించడానికే చూస్తున్నావు ఫ్యాక్ట్ మాట్లాడట్లేదు ఉ
ఏం లేదు న నేనైతే చెప్పిన వాళ్ళు చెప్ప బామ చెప్తా అన్నాడు చెపిండమో హండ్రెడ్ పర్సెంట్
చెప్పలి అన్నా
ఉ ఉ
అట్లా అయ్యింది
ఉ ఉ ఏ చెప్తడు
సారే అన్న
ఇవో చెప్తే మంచిది మనకు తెలుస్తది రేపటి రోజు చెప్పారా లేదా కూడా తెలుస్తది
ఊ అయినా మనం మనం ఏం చేసే తల్లా మన వాళ్ళతోటి మనకు మనం అది ఇది అనుకొని గొడవలు చేసే టైప్ కాదు మనం
ఊ
హు ఏదో మన రెస్పెక్ట్ మనకు ఉంటే సరిపోతది అనేటోళ్ళం మనం అంతే
అంతే అంతే రెస్పెక్ట్ ఉంటే చాలు మనకు అశ్విని చూసింది ఫోటో
ఇది నేను పెట్ట
పడుకోలేన్ ఇప్పుడు ఆర్కు
పడుకోలే అన్నా నేను పోతేనే కదా పడుకుంటాది ఇప్పుడు
నువ్వు ఏమో ఇక్కడ మాట్లాడితే ఎప్పుడు పోతావు చెప్పినావు మరి నేను పోతున్నాని మాట్లాడుత
మ్ చెప్పిన కద
అదే మళ్ళా భయపడదు కద
మ్ హు
ఏ తమ్యి పోయగ మర
నితిన్ వాళ్ళకి కూడా ఆ అబ్బాయి చెప్తుండే అంట
ఏమని
నేను పడ్నాలుగునీ చేసుకుంటుండే అని
ఎవరికి ఈ అమ్మాయి చుస్ చేపుతుందుంట
ఆ సురేషే చెప్తుండంట
ఏమని
నేను ఫోర్టీన్లో చేసుకుంటుండే వాళ్ళే పెంచ్రు అని మళ్ళీ అరవిందే ఒప్పుకోవట్లేదు అని అతనికి కూడా చెప్పిందంట
ఆ ఎవరి చెప్పిన అని ఆ సురేష్ చెప్పిన ఉండదా ఏయే విళ్ళ ఫోర్టీన్ లో ఫోర్టీన్ ఫ ఫిఫ్టీ లో ఒక్కపొద్దు ఒక్కపొద్దుండే తమ్ముడు ఈళ్ళే ఫోన్ చేసి మామా ఈన ఉన్నాడు గదా
ఊ
సగర మామకి కొద్దిగా అంటే ఆయనకు అవగాహన లేదు ఏమో ఈళ్ళు చేస్తారో చెయ్యరో అని వట్టికి పెంచంచిడు
అప్పుడు వల్ల దాంట్లోనే కొంచెం డిఫరెన్స్ తయారైపోయింది
ఆ
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లో చెప్తాను నీకు మాసి తికి హాస్పిటల్ తీసుకుపోయింది చిన్ని ఫస్టు
అవును
అయితే విజన్ అది ఐస్ ఉంది కదా
అవును
దాంట్లో ఫిఫ్టీన్ నుంచి థర్టీ థౌజండ్ వరకు తీయాలి ఐస్
అవును
అయితే మాసి ఏం చేసిందంటే వీళ్ళకి ఎవరికి చెప్పకుండా సాగర్ బావకి నువ్ రమ్మని చెప్పిందంట జ ఇప్పుడు చిన్ని అయినా తీసుకుపోతుండే కదా ఫస్ట్ ఒకసారి తీసుకపోయింది సెకండ్ టైమ్ కూడా మాతో పాటు అటు మేం తీసుకెళ్ళినం కార్ లోనే
అవును
అయితే అటి నుంచి సాగర్ బాబ అన్ పిలిచింది
హ
చిన అశ్వినితోో పాటు ఎవరో ఒకరు లేడీస్ ఉండాలి కదా
అవును
ఇ మా దగరే ఉండైంది
ఆ
అయితే సాగర్ బాబా వాళ్ళు డైరెక్ట్ లాస్ట్ ఎంత ఉంటందో దాంట్లోనే తీసుకున్నారు
అంటే లాస్ట్ ప్రైజెస్
లాస్ట్ ప్రైజ్
హ
ఇక వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఫస్ట్ లోనే వీళ్ళు తక్కువలో చేస్తారనే ఉద్దేశంతోనే మసి పిలిచింది
అవును
అట్లు ఇట్లా అయితుంది వాళ్ళది కూడా
అంటే మా మాట వింటలేరు అంటంటూ ఉంది ఇప్పుడు
ఉ నన్ను అట్లా తక్కువలో చేసేస్తారు మళ్ళీ అట్లా అనేసి సాగర్ బావాని పిలిస్తే ఇక వాళ్ళు అడగలేద ఏం లేదు వాళ్ళు థర్టీ అని చెప్పేసిరు కొంచెం మనీ తక్కువ అవుతుందంటే అంటే చి మామకు కాల్ చేసిరేమో
మళ్ళా సరే నేను ఫోన్ చేస్తా ఒకసారి
చేయి లేక క కలవకపోతే నాకు చేయి ఒక రెండు మూడు కలిపేసి పోతాం
సరే నాదిీ కల్పాలి కదా ఏదో ఒకటి ఏనా కల్పాల
సరే నువ్వు కలుపు ఒకసారి కలిస్తే చూద్దాం
ఇది ఈ ఈ నెంబర్ చేస్త సార్ ఈ ఈ నెంబర్ చేస్త సార్ సిక్స్ తీ జీరో
ఆ సరే చెే